హో
హలో
హలో
అహ నమస్తే అండి హలో ఆ చెప్పండి బాగేనా అండి హలో హలో అండి
హలో
ఆ హలో
వినబడుతుందా
ఆ వినబడుతాందండి చెప్పండి ఆ ఏమి లేదండి నిన్న కొంచము జర్నీ చేసి వచ్చినాము అండి అయితే అట్లా సుస్తిగా ఉందియితే ఇట్లా పాడుకున్నాము అండి
ఎల్ల లేదా మరి నిన్న మీరు
నిన్న మేము కొంచెము పని ఉండండి డాక్యుమెంట్లు తీసు కోడానికని ఆ జమ్మి కుంటకి వెళ్ళామండి జమ్మకుంటకెళ్ళి అక్కడ డాక్లు తీసుకోవడానికి వెళ్లినమండి వెళ్తే అక్కడ హోటల్స్ బాగుందండి వాళ్ళు ఎనభై రూపాయలకి లంచం పెట్టిర్రు కానీ ఎంత బాగున్నాదంటే చాలా బాగున్నదండి. ఇది అది అన్ని. మీరు ఎక్కడ ఉంటారు అండి.
వినపడతలేదండి నాకు.
మీరెక్కడా ఉంటారండి.
నేను ఇబ్రహీంపట్నంలో ఉంటాను అండి హైదరాబాద్.
జాబ్ చేస్తారా అండి.
ఆహ్ నేను జాబ్ చేస్తున్నా.
అబ్బా ఎంతండి సాలరీ.
నాకు సంవత్సరానికి ఇరవై లక్షలు.
వామ్మో. మస్తు బాగా సంపాదిస్తున్నారండి.
అవునండి.
అంటే ఏం చేస్తారండి ఆ డబ్బులు ఏమన్నా మీ ఇంటికి ఏమన్నా పంపిస్తారాండి. మీ పర్సనల్గా వాడుకుంటారా.
ఆహ్ పర్సనల్గా వాడుకుంటానండి.
అంటే అన్ని డబ్బులు పర్సనల్గా వాడు.
అన్ని డబ్బులు ఏందండి నెలకి ఎంత వస్తది అనుకుంటుంర్రు.
ట్యాక్స్.
ఆహ్ నెలకి టూ లాక్స్ ఏడికేళ్లి వస్తాయండి మీకు.
అరే సంవత్సరానికి ఇరవై లక్షలు అంటే ఇగా లక్ష యాభై వేల అన్న వస్తాయి. కదండి.
ఆహ్ లక్ష యాభై వేలల్లా అలాకాదు. నెలకి ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ అట్లా.
ఓకే అండి మరి.
ఉమ్.
అవేం చేస్తారు అండి మరి.
హలో.
ఆహ్ అయితే ఏం చేస్తారండి అవన్నీ ఖర్చులు జల్సాలు చేస్తారాండి.
నేను అలా ఏం జల్సాలు చేయనండి నేను ప్రస్తుతం చదువుకుంటున్నా.
ఏంటన్నా టూర్ వెళ్ళారాండి ఈ మధ్య.
ఉమ్ వెళ్ళానండి.
ఎడికండి.
మా ఫ్రెండ్స్ తో బైక్ మీద శ్రీశైలం వెళ్ళాను.
శ్రీశైలం వెళ్ళింరాండి బైక్ మీద.
వేళ్లినం
శ్రీశైలం బాగా లాంగ్ కదా అండి.
మా ఫ్రెండ్స్ తో వెళ్ళినాయిగా.
బైక్ మీద ఎన్ని కిలోమీటర్లు వస్తాయండి.
ఓ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ హండ్రెడ్ చిల్లరేమో వస్తదండి.
అమ్మా. గంత దూరం బైక్ మీద వెళ్తే ఇబ్బంది కాలేదాండి
ఇబ్బంది కాలే.
అక్కడ ఏం దేవుడు ఉంటాడండి.
శ్రీశైలంలో ఆహ్ శివుడు ఉంటాడు.
దేవుడు ఉంటడా అండి
హ్మ్
ప్రయాణం బాగా జరిగిందా అండి
జరిగింది
ఇంకేమన్నా చుట్టూ విలేజ్ లో ఏమన్నా వేరే దేవుళ్ళ దగ్గర్కి
వెళ్ళలే అండి డైరెక్ట్ శ్రీశైలం వెల్లేస్ వచ్చినామంతే
ఆ ఏ రోజువేలిండ్రండి
మేము గుర్తులేదండి
ఆ పోయొచ్చి మర్చిపోయిండ్రా అండి
ఆ
పోయియొచ్చిన్రు కానీ మర్చిపోయిందండి
అవునండి మర్చిపోయిన నాకు డెలికేట్ మైండ్నది అది గుర్తుండదండి
ఆ మరి ఇవి ఎవరెవన్నా ఆ
వినబతలేదు మీ వాయిస్
కానీ ఇట్లా ఎవర్నైనా తీసుకెళ్ళలేదా అండి
మా ఫ్రెండ్స్ వెళ్తే నేను మా అక్కని ఎందుకుపాటుకుపోతాండి
మీ అక్కు ఉంటందా అండి మీ మీకు అక్క ఉన్నదా అండి
అక్కునదండి
ఆమెట్లుంటదండి మీకు బొంటద
వయిస్ వినబతలేద్ మాకు
మె మంచిగా ఉంటందా అండి మీతోటి ఫ్రెండ్లీగా మీ అక్కయ్య
మంచిగా ఉండదండి నేను ఎప్పుడు ఫోన్ చేసినా అది పని చేసుకున్నది పని చేసుకున్నా అని అంటది నాతోను మాట్లాడదు ఎక్కువ
తెగదా
ఎప్పుడన్న మధ్యాహ్న ఎప్పుడన్న సాయంత్రం పో కాలేజలో వంద రూపాయలు యాభై రూపాయలు కొట్టన్న కుట్టేదాన్ని
ఆ అంటే ఆమె ఏమన్నా జాబ్ చెత్తర
ఆమ్ అవునండి జాబ్ చేస్తుంది అవునండి జాబ్ చేస్తుంది జాబిస్తుందానా అంటే
అయితే నెలకు పదివేలు కొట్టుమనలే ఇగ ఐదు వందలు యాభై టిప్పల్ అడుగుతారా మీరు
రోజుకు యాభై రెండు రూపాయలు అడుగుతా కాని పదివేలు ఎందుకు కొడతాది
ఒక ఐదు వేలు పది వేలు అడగాలి తప్పకొకసారి
మనం తాపకోసారి అడుగుతారండీ
ఫాదర్ ఎలా ఉంటాడండి
మా ఫాదర్ హీరో లాగా ఉంటారా అండి
అహ అంటే ఆయనేనే ఎట్లా అంటే నేను మీ ఫాదర్ ఏమన్నా పొలిటికల్ల ఏంటి
మా డాడీ ఆజాలండు ఫ్రెండ్
ఇవాళ ఫాదర్స్ డే కదండి ఏమన్నా మీ ఫాదర్ సజ్జి అట్లా చెప్పారా అండి ఏమన్నా ప్రిపేర్ చేసారా ఏ ఏం లేదా కనీసం ఫోన్లోనన్న మాట్లాడింద ఎంతకంట
అంతే అనండి అది
ఆన్న గొడవలు వచ్చ
హలో వినపడుతలా
గొడవలు ఏమన్నా అయినాయా అండి మీ ఫాదర్ కు మీకు
మరి అంత ఏం పెద్ద గో
హా
న్న
చెప్పాలా వద్దా
అవ
ఆ అలో చెప్పండి
అదే రో ఎం రు
హలో
హలో
ఆ ఆ చెప్పండి ఇంకా మళ్ళీ ఏ ఎదన్నా వేరే టూర్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అండి
మీ వాయి నాకు వస్తలేదు
వేరే టూర్ ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా అండి మీరు
ఉహు వేరే
ఆ హలో హలో ఇంకా ఎటన్న టూరె ఎమన్నా ప్లాన్ ఏటన్నా టూర్ ప్లాన్ చేసుకున్నారా అండి మరి మీరు ఏటన్నా టూర్ వెళ్ళేటప్పుడు మేము మీరు చెప్తారా అండి
నేను మా అమ్మకు చెప్తా
ఆ
చెప్తానండి మేము మా మమ్మీకి చెప్పే వెళ్దు చెప్తాను
అయితే బొమ్మంటదా అండి గంత లాగు బండి మీద ఐదు గంటలకు కిలోమీటర్లు బండి మీద పోమ్మంటదా అండి మీ మమ్మీ
పం పంపిస్తదని మమ్మీ మంచిది
అవునయితే నేను అట్లా చెప్తే ముందే వాన్నీ ఏం చేస్తుంటున్నాను ఇంకొకసారి అట్లాడు మీరు ఇంకొకసారి మా బాబుకి ఇట్లా నన్ను అట్లా అడిగితే ఇంకోసారి నేను వాన్నీ అసలే పంపనండి
అవునా అండి ఎందుకంటగంతా మీ బాబు
ఏందండి ఆహ్ ఐదు. ఐదు వందల కిలోమీటర్లు బైక్ మీద వెళ్లడం అంటే సామాన్యమా అండి.
ఆమే మేము ఏంమున్నామండి.
అంటే గంత లాంగ్ ఎవరన్నా వెళ్తారా అండి.
ఎల్లారు.
అది మస్తు గుట్టల ప్రదేశం తెలుసా.
ఆహ్ అండి నాకు తెలువది.
మీరు కూడా ఇంకోసారి ఎట్లాంటేంట్లా వెళ్ళకండి.
సరే అండి.
నచ్చిందా అండి మరి అక్కడ.
ఏం తీసుకురాలేదండి.
ఆహ్. మరి ఎందుకు పోయింరండి.
హలో.
ఆహ్ వినబడుతోంది చెప్పు.
మీ వాయిస్ నాకు క్లారిటీగా వస్తలేదు.
అది సెల్ కొంచెం ఇట్లా డిస్టర్బ్నెస్ అయిత ఉంది అండి.
మరి మీ ఫోన్ ఎందుకు డిస్టర్బెన్స్ చేసుకున్నారు మరి.
అదీ. ఇక కొంచెం కింద పడ్డది అయితే అట్లా అయితోంది.
మీ ఫోన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోరా.
ఉంచుకోవాలండి మా బాబు ఉంటే దాన్ని మంచిగా రిపేరింగ్ చేత్తాడండి మా బాబు అక్కడ. ఉన్నాడైతే.
ఆహ్ మీరు ఖరాబ్ చేయండి మీ బాబు వచ్చి రిపేర్ చేస్తాడు దాన్ని ఇంకా.
మరి అదే కదండి మరి మా బాబు ఏంటానుకుంటున్నారండి మెకానిక్ ఇంజనీర్.
మరి మీ బాబు ఎప్పుడు వస్తాడు.
అన్ని సెల్లుల వర్కులే చేత్తాడు మా బాబు. టెక్నికల్ మైండ్ మా బాబుది. ఆహ్ బాబు ఇంకా టూ మంత్స్ పడుతదంటా. ఈ ఎగ్జామ్స్ అయినాంక వస్తాడంట.
ఎంతైనా ఫైనాన్స్.
ఆహ్ అవునండి.
హలో.
ఆహ్ చెప్పండి.
ఉమ్ మీతోని మాట్లాడి బాగా అనిపించింది ధన్యవాదాలు.
అయ్యో ఇంకొక కొంచెం ఒక సెకండ్ కావాలి కదా.